తింటునవే
ఇప్పుడే ఇంటికి వచ్చిన ఫాన్ నేను తీసిన ఏం చెయరు క్లేలియా ఆ చెప్పు
ఏం చేస్తానవు
ఏం లేదే నువ్వేం చేస్తున్నావ్
ఏంలేదే ఖాలి తిన్నవా
ఆ మీ ఇంటి దగ్గర నుంచి తిన్నా కదా నేను తినోచ్చినా వచ్చిందా స్రవంతి
ఆ వచ్చిరే వచ్చింది ఆమే వచ్చింది
నాకు కూడా వాళ్ళు దారిలోనే కలిసిళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కలిసి వచ్చేసిన ఏమంటులు తెలుసా వాళ్ళు చూసినవా ఫ్రెండ్ నైతే మేము ఇ ఇంటి దాకా తోలదానికి వస్తాళ్ళు మీ ఫ్రెండ్ ఆ మాత్రం చేయట్లేద నీ కోసం అని అంటుళ్ళు నువ్వున్నవు
హు హుమ్ ఆ కార్ నిజంగనే ఆ పర్సన్ అట్లా చెప్పేసరికి నేను కూడా భయపడ్డాన్ నేను కూడా అసలు అనుకోలేదు. అట్లా అయిందని
ఊం ఏమో నేను కూడా అసలు నిజమేమో అసలు నిజమంగానే నిజ అట్ల అయిందని, కూడా అందుకనె అన్ని సార్లు ఫోన్ చేసినప్పుడు వస్తలే అని చెప్పిన నేను వచ్చినా రాకపోదును.
నేను చూపించినా కాద నేను నీకు పంపించినా కదా పిక్ చూసినావు కాదు నే ఎట్లా అనిపించింది నీకు
నిజంగానే అనిపించిందిలే పిక్కు చూస్తనే నిజంగానే ఓ ఇది నిజమేనా అన్నట్టు అనిపించింది
మళ్ళీ అదే పిక్ కింద ఆ పర్సన్ ఓ నీకు తెలవదా. ఇట్లా అయింది. గిట్ల జరిగింది. గదే ఇది అని చెప్పిండు ఇగ ఇక నేను ఎమ్మటే, ఇక నేను అదే పిక్సే ఓ ఇట్లా అయిందా అని ఎమ్మటే ఇక నీకు చేసిన అప్పుడు. హలో హలో హలో హలో హలో